హలో
హలో
బాన్నావ మ్ బాన్నారా
బాన్నావ
మ్ బావున్న నువ్వు బాన్నావ
బావున్నా ఏం జేస్తున్నావ్
ఏం లే ఇలా కూర్చోని ఉన్నం నువ్వు నువ్వు ఏం జేస్తన్నావ్
ఏం చేస్తా చెప్పాను కదా కొత్తగ ఒక పని లో జెరిన్నాను అని చేయడానికి చెప్పు అక్క
మ్
ఎక్కడ ఉన్నావు
నేనా ఇంట్లోనే ఉండ
అవునా
ఏం పన్లో జాయిన్ అయ్యవ్ ఎలా జాయిన్ అయ్యవ్ ప్రాసెస్ చెప్తావ మేము కూడా పోయి జాయిన్ అయితం ఏవన్నా ఎతుకుని
ఆ నార్మలే ఇప్పుడు ఇప్పుడే కదా స్టడీ అయింది వేరే ఫ్రెండ్ ద్వారా రెఫర్ రెఫర్ అయ్యాం అనమాట
మ్ మ్
మ్ వచ్చినం చేస్తున్నాము
హ్మ్
ఆ ఏదో ఉంది అట్లా అట్లా సాగుతా ఉంది ఇంకా స్టోర్ ఓపెన్ కాలేదు అయితే వర్క్ ఎమన్న వ
ఇంక ఎప్పుడు ఓపెన్ అయ్యేది
ఏమో వీళ్ళు జరుపుకుంట పోతానే ఉన్నా న్నారు ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఆ ఎళ్ళం
ఎళ్ళర ఏం ఇంటర్వ్యూ ఏం క్వ శ్చన్లు అడిగినారు.
అంతా ఇప్పుడు ఫార్మసీ అంటే ఎక్కువ పెద్దవాళ్ళు బి పి పెసెంట్ లు ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల ఇట్లే కద వస్తా అంటారు దాని మీద్ ఆ బేస్ నింద అడిగారు గ్యాస్ ఫామ్ అయితే ఏం టాబ్లెట్స్ ఇస్తారు అగ్గి కానీ
సన్నిత
ఆ
ఏం ట్యాబ్లెట్లుస్తావు గ్యాస్ట్రిక్కిి
ఏం ట్యాబ్లెట్ ప ద స్తను ప్యాంట ప్రజల్ ఇస్తాను రబీ ప్రెజల్
మళ్ళా ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ తర్వాతనే వచ్చామన్నారా ఆఫీస్కి
ఇంటర్వ్యూ తర్వాత ఇం ట్రైనింగ్ ఇచ్చారు కొన్ని డేస్
హమ్
ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టోర్ లోనే ఉన్నాం అంటే స్టోర్ లో జస్ట్ ఉన్నాం ఏమియా సేల్ ఏ లేదు ట్ అవన్నీ ఎట్లా ఎంటర్ చేయాలి బ్యాక్ కోడ్
ఉ
నీకు కూడా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే రా చానా వేకన్సీస్ ఉన్నాయి్
జాయిన్ చేయలేన్
చేలేవా చేయాల్సి వస్తుంది
ఊ అది వచ్చిన అప్పుడు పోయ్యదులే
ఊ తిన్నావా ఆ తిన్నా
ఎం తింటివి ఎవరు నీ పక్కన మాట్లాడతనే ఉండారు కొంచం దూరంగాపోయ మాటలాడొచ్చుగా
స్టోర్ లో ఉన్నా కదా అక్కనా సి ఆ సీనియర్ ఇన్చార్జ్ అన్నమ్మాట ఈ స్టోరీకి అక్కయించార్జ్ మేమ అందరం కింద వర్కర్స్ విత్తిన్స్ మాకు కూడా బిఫామే బిఫామ్ చేసింది కానీ మాకు అంటే ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉ మేమి ఇప్పుడు ఫ్రెషర్స్ తిన్నావా ఏం తిన్నా
నేనా మా గుడ్డు బీరకాయలు మా అమ్మ ట్రై చేసింది అన్నం
ఊహ నేనా మటన్ ఫ్రైడ్
మటన్తోో ఫ్రైడ్ రైస్ కూడా చేస్తారా
మా ఫ్రెండ్ వాళ్ళు అక్క చేస్తుంది బాగుంది ఉ ఆ
అది అట్లా చేసన్నారు నువ్వు తెల్లా నువ్వు చెయలేదా
చెప్పాయి కదా ఫ్రెండ్ వల్ల ఏడుపు వచ్చానని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము
ఉహు
అక్క చేశారు
ఎం చేసాన్నవ్
నువ్ ఎప్పుడెళ్తావ్ జాబ్ కి
నేనా వెళ్తా ఇంగో వన్ మంత్
ఓ వన్ మంత్ కావాాల
ఇయాల్లందరు జాయిన్ అయిపోనారా జాబ్ లో
లేదు ఇంకా ఇంట్లో కూడా ఉన్నారు చాలా చాలా మం
మ్మ్
గూగలలీ కానీ చాలా మంది ఉన్నారు ఇంట్లోనే కానీ ఎంతో మేమ్ జాబ్ జాయిన్ అయ్యామనే కాని జాయిన్ అయినట్టే లేదు చేస్తున్నట్టే లేదు
ఏ ఈజీగా ఉందా, లేకపోతే నచ్చలేదా ఈజీగా ఉందా లేకపోతే నచ్చలదా జాబ్
నచ్చట్ ఎం కాదు నచ్చలేదని కాదు ఏమో ఏమంత అంటే కొత్తగా ఏమ్ అనిపించడంలే క్యాజ్వలగా ఉంది
మ్మ్ ఏ జాబ్ అయినా అట్లే ఉంటుంది కానీ అక్కడ ఉండే ఇది నేర్చుకుంటే
మ్మ్హ్ ఇక్కడ ఇంకా అలవాటు పడవాలి
ఆ ఆ ఈజీగానే ఉంటుంది యడున్నా పనీ ఓరు నేర్పిించలే అదే నేర్చుకోవాల మనం
నిజమే
నే నేర్చుకోవాలి
మన పని మనది ఏందో చూసుకుంటా ట్యాప్ బెట్లు ఈ టాబ్లెట్ లోనే ఈడే ఇంతే ఇట్లే అయిపోతుంది
మ్మ్ నీకు మెడికల్ స్టోర్ ఇంట్రెస్ట్ లేదంటివి మళ్ళీ ఎందు వినవు
అట్లనేం కాదు ఇంకా బీ కాం అయిపోయింది ఎం కాం చేయాలి ఈ మధ్యలో ఖాళీగా ఉన్నాం బయట కా అంటే కంపెనీస్ లో అడిగితే వీల్ లేదని చెప్పారు ఈ మధ్యలో మా ఫ్రెడ్ ఇంకా లే
అంటే ఖాళీగా ఉండకుండా ఏం చేసినారు నెక్స్ట్ టైం అడిగినా చెప్పేది, జాయిన్ అయినారు
మ్మ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కదా, ఎక్కడైతే ఏం లే ఇప్పుడు మేమ్ తిస్కుంది బి ఫార్మే దాన్ని బేస్తో మెడికల్ స్టోర్ లో చేస్తాన్నాం తప్పేం లేదు కదా అంతే
ఎం కాదు లే
మీ ఇంట్లో వాళ్లాందరు బాగుంటర్రా మ్మ్ అందరం బానే ఉండారు
మ్మ్ ఎం మీ అక్క కు పాప బుట్టిందంటనే మీ అక్కకు పాప్
మా అక్కకు
పాప పుట్టిందంట కదా
ఆ ఆ అవును పుట్టింది మొన్న నే ఓ రెండు రోజులైంది అంతే
అవునా
ఆ పప్పేరు బన్ను అన్ పెట్టింద్ మేడం
ఓకే
నిక్ నేమ్ పిలుచుకొని
ఉమ్ కిడ్నీ వైనావయితే
ఆ తిన్ని తిన్ని
ఇన్ని కిన్ని కూతుర్నీ చూడ్డానికి ఎప్పుడు పోతుంది
పోవలా పోలే
ఉమ్
పోత ఎప్పుడో తెలీదు
సర్లే చూసుకొని పోవాలి కదా
పోవల్ల తప్పదు ఇంగ పెద్దైయినాకపోత ఆ పాప్ పెద్దైనాక
అంటే చూస్తానే మా పిన్ని అని గుర్తుపట్టానా
ఆహా అట్లాగాద్ ఇంగ చిన్నప్పుడే వోత కొంచం సంకలో గాట్లా ఓ రెండు మూడు నెల్ల తర్వాత
మరీ అంత లేట్ చేస్తే ఎట్లా
అంత లేట్ చేస్తా ఎట్లా అంటే ఈడ మాకు ఏమో పో బుద్ధి కాల
ఉమ్ ఎంత త్వరగా అంటే అంత త్వరగా పోతే అన్నిటికీ మంచిగా ఉంటుందిహ్
మంచోలే
మ్మ్ ఏంటి మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ జేయలేదా నిక్
స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారో లేరో కూడా తెలికుండా అంత అంత గ్యాప్ ఒచ్చింద్న్మాట ఎవరు ఎవరితో మాట్లాడ్డం లేదు బైనా అంటే లోళ్ళే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మేసెజ్ చేస్తారు అట్ల ఒకరు ఇద్దరు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు
అంత మాత్రమే అంటుంది స్కూల్లో వాళతో ఇంగ మాట్ల్
ఆహ్
అంత మాత్రమే ఉంటది మాట్ల్ ఇంగ స్కూల్ ఓళ్లతో ఏం మాట్లాడ్తం
ఉమ్ అంతే అంతే
మ్మ్ ఏంటి మీ సర్టిఫికెట్లో కూడ సయ్య
ఇంకా పడుతుంది మేం అప్లై చేసుకోవాలి
మ్మ్
ఆ ముగ్గురం ఉన్నాం అన్మాట ఓకే సార్ అప్లై చేసేత్తె చుకున్నామని అనుకుంటాము అంటే ముగ్గురం ఇన్ఫామ్ చేయాలనుకుంటున్నం ఉమ్
ఫీజ్ అంత క్లియర్ అయిపోయిందా మీది
ఆ లేదు ఇంకా అవ్వలేద్ ఇంకా అవ్వలేదు
మళ్ళీ ఇంకెట్లా తెచ్చుకుంటారు సర్టిఫికెట్లు కూడా రాలే
అదే చూస్కోని ఫీజు కట్టేస్తే కొంచం అటు ఇటుగా ఉన్నా వాళ్ళని ఎట్లా ఒకటి ఒప్పించాలి హాఫ్ పేమెంట్ అన్నా కట్టించి
వాళ్ళోప్పుకోరు కాలేజ్ వోళ్ళుఊరికే వేస్ట్
అదే కాలేజోల్తోని ఎట్ల ఒకటి మాట్లాడతామని
సరే లే అయితే నాక్ పనుంది మల్లా చేస్తా బాయ్
బాయ్